హలో హలో హలో శ్వేత ఏం జేతనావ్ లేదు తిన్నవ అన్నాం తిన్న ఏం కూర బెంకాయి ఫ్రై పిల్లలు ఏం జెతన్ ర్ అ బెండకాయి ఫ్రై ఎట్లా అండి నవ్ ఇంకా ఏ లేత లేత బెండకాయల ఉట్టి బెండకాయల
లేత బెండకాయలే
ఇది వ పది నిమిషాలు మాట్లాడాలే పది నిమిషాలు పడతేనే మాట్లాడతనే డబ్బులు పడత్ తే ఆ ఏమ్ సౌండ్ వినభాడోడు ఎద్ డిస్టర్బెన్స్ ఏది ఉండదు మరి నవ్వదు నవ్వు తే సార్ కొడ్ తడు ఆ పది నిమిషాల క పది నిమిషాల కంటే ఎక్కువుండాలి తక్కువ్ ఉండద్దు సరే నే టీవీ సౌండ్ లేనప్పుడు ఫోన్ చెయ్యి వీడ్ మాట్లాతడు ఆల్ రేడీ కాల్ రికార్డింగ్ అయితంది రికార్డింగ్ అయితాందా హ్మ్ అ నిమ్మ ఆలుగడ్డ కర్రీ వండుతాన్న పొదన్ నుంచి తిన్ లే అన్నం తిన్ లే అవునా
ఏంది పొద్దున టిఫిన్ చేసిల్ల పిల్లలు ఏం చేతార్ మరి
పిల్లలు ఇయలా సండే గదా ఆడుకుంటారు స్కూలు పోలే
అవునా
ఆ మావయ్యా పొలం పనిక్ పోయిండు మీ మీ వంటలల్ల ఏ పె ఐ లువ ఏ నూనే వాడతారు హ్మ్ టేస్టు గుంటదా
పె స్టీ వంటారు మీరేం వడతర్ మరి
మేము కూడా ఫ్రీడెం వాడతాం తెలుసుగాని అట్లా ఏ అయిల్ వాడతారని అడిగిన ఓన్లీ తెలిగే యూజ్ చేయాల ఇంగ్లీష్ యూజ్ చేయొద్దు తెలుగ ఉమ్ సరే ఉమ్ అయిందా మరి పది నిమిషాలు ఎక్కడా అదేన్ రొండు నిమిషాల్ కూడా అయిపోలేదు ఆ ఇట అయితే కష్టమే ఇగ అద్ కష్టమ్ తోనే అనే పని ఉట ఫలీతం రావద్దా
ఏం గావళి
నే అగే ఆ.. ఏద్మ
పిల్లలు ఏడుస్తాంన్లు మీకు ఏ సౌండ్ వినబట్లేదుఓ
ఇంగ రాడు ఇవిడ చెప్తే ఇనబడితే తిడతాడు సారు
మరి ఏంజెత్తవా అందుకని ఆళ్ళు నువ్వు అన్నప్పుడు చేసి మాట్లాడుకోవాలి
మధుగాడ్ లేసి దయ్యం లేచిన లేచి ఎప్పుకోవాలి ఇగ గట్నే ఫోర్ అంతవాత మూడు నిమిషాలు కూడా మాట్లాడుకోలేం
హదేరె